హలో చ వి బలవ పిస్తుందా మ్ చెప్పం ఎ ఇవాళ మనం దేని గురించి మాట్లాడదాం
ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడాలి మేడం
ఉం ఆరోగ్యం గురిం చంటే మనం ఫస్ట్ మన ఆరోగ్యం మంచిగుండాలంటే మనం ఫస్ట్ మన పరిసరాలు అన్ని మనం ఫస్ట్ మంచిగ నీట్గ్ ఉంచుకోవాలి అన్నట్టు హలో మనం ఫస్ట్ డైలీ చె లే డైలీ లేచ ఫస్ట్ మనం మన ఆరోగ్యం మంచి ఉండాలంటే మనం మార్నింగ్ ఫైవ్ కి లేవాలి
అవును
ప్పునకిిఠాంనికి మీర ఎన్నిట్కు లేస్తరు డైలీ
లేస్టోన్ని ఒకప్పుడు ఫైవ్ ఓ క్లాక్ లేస్టోన్ని లేసి అన్ని ఏస్టోన్ని
ఆ
కనీ ఈ మధ్యలో ఇవ్వట్లేదు కొంచెం ఈ మధ్యలో కొంచెం హెల్త్ బావొట్లేదు లేవట్లె మార్నింగ్ లే వసి రన్నింగ్కి వెళ్ళట్లె
హెల్త్ బాలేదని ఎట్లంటారు
అ అ ఎవ రోజు రన్నింగ్ కెళ్ళినప్పుడు ల కానీ కొంచెం టిఫ్ టై బా బండల మీదపడి
అయ్యొ
ట్యూస్టైయిందన్నట్టు దానివల్ల ఇబ్బంది ఉందిగ
ఓకే నేను గుడా డైలీ ఒక ఫైవ్ థర్టీకి లేస్తండిగ అవునా ఫైతర్టికి లేసి మనం ఎ ఇప్పుడు మనం వాకింగ్ నేన్ ఏం చెయగాని అట్ల యోగ లాంటివి చేస్త
చేయండి మేడం మంచి బాడీ మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది యొగాలాంటి వి చేస్తె
అంతే
బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటే బెటరు హలో
ఏమైందండి
బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటే బెటర్ అంటున్నా మేడం
ఉ
చెప్పండి ఇంకా
అదే అండి మనం ఎవ్వరైనా కూడా ఫైవ్ థర్టీ వరకు లేచి ఇట్లా వ్యాయామం లాంటివి చేసి మంచిగా శుభ్రంగా స్నానం చేయాలే రోజు రెండు సార్లు స్నానం చేయాలి ఈ సమ్మర్ లో అయితే ఇంక రెండు సార్లు చేయాలి
కరక్ట్ మేడం
కానీ కొంతమంది అయితే అసలు స్నానమే చేయరు
మేడం
కొంతమంది అయితే స్నానం చేయ్యరంటున్నా ఈవనింగ్ చేతారు మార్నింగ్ ఏయాక ఈవనింగ్ ఏతరూ
అది అది కరెక్ట్ కాదు మేడం అట్లా ఏయ్యద్దు అట్లా ఏతే అంటే చేయచ్చు అట్లా కూడా అంటే
సార్ బాడీ అనేది మజు కనీ బాడీ అన్ మజ్జ్ ఎక్కుతాది కదా అట్లా
ఆ మజ్జ ఎకుతుంది కానీ
ముందు తింటే మన బాడీ అనేది బాగా బరువెక్కినట్టు అయితుంది నాకి
అవునవును అది మీరు చెప్పింది కరెక్టే కానీ ఏంటంటే ఇ కొంతమందికి ఏంటంటే కొన్ని సైంటిఫికలు కూడా కొన్ని ప్రూవ్ అయినాయి ఏమని అంటే మనం నార్మల్గా టూ డేస్ కోస్తే స్నానం చేస్తే మంచిదని చెప్పి అట్లా ఉన్నాయి తని కొంచంచం
మన సైంటిఫిక్ అ ప్రూఫ ప్రూఫ్ అయింది కానీ మన దగ్గర క్లైమేట్ కి అయితే మనం చేయాలి ఎందుకంటే కొంత మంది ఇప్పుడు వేరే సైడ్ వేరే కంట్రీ సైడ్ వాళ్ళకి వెదర్ అనేది కూల్ ఉండడం ఇ వాళ్ళు టూ డేస్ త్రీ డేస్ కి వేసినా ఏం కాదు ఇప్పుడు కాశ్మీర్ ఉంది అటు అట్ సైడ్ అయితే మనం ఒక టూ త్రీ డేస్ కి వేసినా కూడా ఏం కదు మనకి కానీ మన దగ్గర ఉన్న క్లైమేట్ కి మాత్రం మనం డైలీ ఇప్పుడు ఇప్పుడున్న క్లైమేట్ ప్రజెంట్ ఇప్పుడున్న క్లైమేట్ తెలంగాణలో అయితే డైలీ టూ టైమ్స్ చేయాల్సింది
అవునా అవును అంటే క్లైమేట్ చాలా హీట్ ఉంటుదిద దాని వాళ్ళ చేయాలిగా
ఇంకా హ్మ్
చెప్పండి
ఇంకా మన దగ్గర మార్నింగ్ లేసి స్నాన్ చేయాలి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలి ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఇ ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ అనేది తప్పనిసరిగా ఎవరైనా వయాలి
అవునువను
ఇంకా మీకు తెచ్చిన రోజువారీ పనులేంటి
అంటే రోజు పనులు ఏమో కానీ ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహిం చాలి ఇప్పుడు ఎందుకంటే బయట ఫుడ్
ఇంటి మనం మనమే గాకుండా మన చుట్టుపక్కల గూడా ఏం చెత్త లేకుండా మంచి నీట్ గా ఉంచుకోవాలి మన ఇల్లు గూడా డైలీ మంచిగా ఆ మన ఇల్ డైలీ శుభ్రం జేసుకోవాలే మనమే గాకుండా మన పక్క వాళ్ళని గూడా కొంచెం మంచిగా జూసుకోవాలె వాళ్ళ గూడా ఎలాంటి హానీ గాకుండా
అంటే హాని అని గాదు గానీ పక్క వాళ్ళు మంచుకుంటే మనం కూడా మంచుకుంటాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో చెప్తుందింటే మా ఆ దలకిళ్ళ పురుగులు తయ మన ఇంట్లో కూడా వతాయి
ఉ అయినా ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్కీమ్ అంటే గవర్నమెంట్ కూడా ఒక అంత ముందు పాతకాలంలో అయితే మనకి ఇప్పుడు చెత్త అనేది ఇట్లా మనకి చెత్త బండిలు ఇట్లా రాకు రాకుండే కానీ ఇప్పుడు మాత్రం తడ చె త్తాని పొడి చేత్త అని ఇంట్లా ము ఇప్పుడు అంతా అప్డేట్ అయి్యండ్రు బాగా అప్డేట్ వర్షన్ లో అయి అన్ని కొత్తగా వస్తున్నాయి్ హలో ఉ ఇంకా
చెప్పాలి మీరే ఇంకా
ఇంకా చెప్పండి మీరే ఇంకేం జేస్తారండి మీరు డైరీ
పర్సనల్స్ మాట్లాడుకోవద్ద
పర్సనల్స్ అంటే మీరని గాదు అంటే వేరే వాళ్ళందర ఏం చేయాలి అని మాట్లాడండి
ఏం జేయాలి ఏమన్నా పని జేసుకుని బతకాలి ఏం చేస్తాలి సరే మందుని ముంచొద్దు మన పని మనం జేసుకోని బతు
ఎవ్వరనా పని పని
పనే జేసుకోవాలి ఎవల పనాలు జేసుకోవాలి మంది మంది పనుల ఏళ పెట్టద్దు ఫస్టు అ ంగ్ మంది పల్ మంది పన్లల్లా ఇల్బెట్ ట్ట మంది కొంపల మీద పడద్దు వాళ్ళ అట్లా వీళ్ళ అలాని చెప్పుడు అనుకోవద్దు ఎవరు ఎదుగుతుంటే మనం వరు రకుండా ఉండదు
పోవు నేను మాత్రం అట్లా మూఢ నమ్మకం లే నమ్మకం పాట్
ఆ లేదులేదు అట్లాంటి లే ఒకవ పడేయవద్దు మనం మనం వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి
వాళ్లు ఇంకొక విషయంలో ఐనా లుకోవద్దు మనల్ నీవుంకో మనల్ నీవు సింకోలు ఉలుకునేటట్టటు మనం చే సుకోవాలి
మీరు కులుకుంటేటుేసుకుొ ఫస్ట్ మీరు ఎదగాలి కదా మీరు ఎదగాలింటే మీకు ఇన్స్పిరేషన్గా ఉండాలి
ఎదగాలంటే ఒదిగి ఉండాలి ఫస్ట్
ఆహా ఒదిగి ఉండాలి అంగట్లు ఉండాలి కాదండి ఫస్ట్ మాన దగ్గర కాన్సెప్ట్ ఉండాలి అ
మీ వాయిస్ ఏంటండి మధ్యలో మధ్యలో బ్రేక్ అయితుంది
బ్రేక్ేమో అవ్వట్లేదు
కొన్ని సిగ్నల్ ఉండ కాదు మాట్లాడండి
సిగ్నల్ ఉన్నకనా మాట్లాడుతున్నా అండి
ఓకే ఓకే
ఆ అన్నిటికన్నా ముందు ఫస్ట్ హెల్త్ని చూసుకోవాలి మనం హెల్త్ మన హెల్త్
మన హెల్త్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి మనం హెల్త్ హెల్త్ అనేది
అ
మన ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్
అవునవును
హెల్త్ మంచి అ లేది మనం ఏ వర్క్ చేయలేము ఫస్ట్
అవును
మనం ఏది చేయాలనుకున్నా ఇప్పుడు మనకి ఎంత మంచిో లేకపోతే ఏదైనా వర్క్ ముంగట పెట్టుకున్నా మనకి మైండ్ బంద్ చేయ్యంది
అవునట కరెక్ట్
అ నేను కరెక్ట్ చెప్తా అండి అన్నీ
అ కరెక్నే ఇప్ప ఇది ఎందుకు విడకరంగా మాట్లాడ
నేనే మీ ప్రకారంగా మాట్లాడలేదండి
అ కరక్ట్ మాట్లాెడుతుం అ వాళ్ళు కూడా కరెక్ట్గా మాట్లాడతార చేయరారు లేదు అంతే నాకు అదిష్ట వాళు కూడా ఉన్నారు కానీ కరెక్ట్ మాట్లాడినట్టే మాట్లాడతే కరెక్ట్
మీరు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారండి
వేరే వాళ్ళ గురించి అంటే వేరే వాళ్ళ నుంచే మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అట్లా ఉండొద్దని మనం అనుకోవాల అన్నట్టు
వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లన్నాని ఉంటారు
ఆడే ఉంటారు కానీ మందికి ఒక తిరిగి చెప్తారు వాళ్ళవాడ చేస్తారు అటు ఉండద్దు ఆ
వాళ్ళు కూడా కరెక్ట్ ఉంటారు సరే అండి నేను ఇక అవి కాల్ ముగిస్తున్నాను నేను
ఎందుకు పది నిమిషాలకు ముగిస్తారా రెండు నిమిషాలు కదా
అంతే అండి మమ్మీ అబా అంతే సరే ఉండ ఇది ఆ యాప్ యాప్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి
ఓకే